హలో
ఉమ్ చెప్పండి
ఎం జెస్తున్నావ్
ఉ ఏం లేదు ఖాళీగానే కూర్చొని ఏం చేద్దామ అని ఆలోచిస్తున్నాను
అవునా భోజనం అయిపోయిందా
మీరేం చేస్తున్నల్
నేను ఇప్పుడే భోజనం చేద్దాం అనుకుంటున్నా ఇంకా చేయలేదు
ఇంకా చెయలేదా
ఉమ్ అంటే నేను మా ఊరికి ఒచ్చాను గ్రామానికి మా గ్రామంలో ఉన్నానుగా మా చుట్ ట్టళ్ళందరం కబుర్లు చెప్పుకున్ అట్టా తిందాంలే అని ఇంకా తినలేదు
ఉహ్ హుమ్ ఉ ఇ ఎలా ఉంది మీ ఊర అభివృద్ధి చెందింద
మా ఊరికి అంత అభివృద్ధి ఏముండదంటి ఇక్కడంతా రైతులు ఎక్కువుంటారు పంట పొలాలు ఉంటాయి కదా ఉమ్
ఏస్ ఏం పన్ తల్వేసర్ ఈసారి
ఈసారి మా ఊరిలో మొక్కజొన్న వరి, ఇప్పుడు మిర్చి పండుతదిగా ఈ స వళ్ మిర్చి ఏసాం అన్నమాట
ఉహుమ్ చెరుకు పంట వేయలేదా
ఆ చెరుకు మాకు పండదు ఇక్కడ
ఉహుమ్
ఉ వస్తారా మీరు కూడా మా ఊరికి
ఉమ్ వస్తాం
ఉమ్ ఈసారి వేసవికాలం సెలవులకి ఇక్కడికి వచ్చేయండి
ఉమ్ అలాగే
ఉమ్
మీరు గూడ మజ్జల ఇ పడక్కి మా ఊర్ రండి
ఉమ్ వస్తాం వస్తాం రంజాన్ కేగా
ఉమ్
బిర్యానీ తింటం కోసమైనా వస్తాం మేమ్
మ్మ్ మ్మ్
వాటి కోసమయినా వస్తావ్ ఇంకా సినిమా లేవన్నా చూసావా
సినిమాల ఈ మద్ ధ్య ఎక్ పెద్ద సినిమాలు పెద్దగా బాగోట్లేదు
మ్మ్ అందులోనూ టిక్కెట్స్ రేట్లు పెంచేశాడు బాగా
మ్మ్
దాన్
అదే వారం రోజులు అయితే టీ వీ లోనే ఏస్తున్నారు
ఊ టీ వీ లోనే చూడొచ్చు
మ్మ్
ఇంకా అందుకని మేము హాలుకి ఎక్కువ యేళ్ళట్లేదు
మ్మ్ మేమ్ గూడా యేళ్లడం మానేసం
మ్మ్ అంతంత రేట్లు పెంచేస్తే మన లాంటి మధ్య తరగతోల్లం ఎలా వెళ్తాం అందుకని ఎక్కువ శాతం టీ వీ లోనే చూస్తాం మేం కూడా
మ్మ్ మేమ్ బ టీ వీ లో నే చూస్తాం
కానీ ఈ మధ్య సినిమాలు కూడా ఎక్కువ కొట్టుకోవటం చంపుకోవటం నరుక్కోవటం ఈ ఏ వస్తున్నాయ్
మ్మ్ బాగోట్లేదు ఈ మధ్య సినిమాలు
ఊ మంచి స్టోరీలే రావట్లేదు
ఊ
మా చిన్నప్పుడైతే మా స్కూల్లో చిన్న పిల్లల సినిమాలు వస్తే తీసుకెళ్ళే వాళ్ళు
హ్మ్ హు మా మొదట తీసుకెళ్ళేవాళ్ళు
ఊనా బాలల చిత్రానికా
ఆ అయ్యే బొమ్మల చిత్రాలు
మ్మ్ మ్మ్
బయటకి తీసుకెళ్ళే వాళ్ళు మ్మ్ వెళ్ళాను ఒకసారి వెళ్ళాను దాని తర్వాత మా మ్మ్ లేను
ఊహూ ఊ ఏదో చెప్ తున్నా
దాని తర్వాత మహమ్మారి వచ్చి ఇంకా అప్పటి నుంచి సినిమాలకి పిక్నిక్ కి తీసుకెళ్లడం ఆపేశారు మా స్కూల్ వాళ్ళు
అహా అదేలే కరోనా తర్వాతా
ఉమ్
ఆ
ఆ సినిమాలకి పక్నిక్ కి తీసుకెళ్లే బదులు ఊ
ఊ
ఏదో చెప్తున్నావ్
అదే కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయినై అంటున్నా కరోనా వచ్చిన తర్వాత శానిటైజర్లని చేతికి గ్లౌజలని ముక్కులుకి మాస్కు లని
ఉం
అదే కొంచెం ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి కరోనా
ఊ
హూ ఇంకేం సంగతి
ఇంకేం వుంది ఏం‌ లేదు అంతా. మాముూలే
అంతా మామూలేనా మామూలుగా
క్రికెట్ మ్యాచులు చుస్ స్తున్నర
క్రికెట్ మ్యాచ్ చూడట్లేదు నేను నాకెందుకో నచ్చదు అంత తొందరగా నేను సినిమాలు చూసినంత ఇంట్రెస్ట్ గా మ్యాచ్ చూడను
హ్మ్ హు టీ వీ షో లు చూస్తా ఉంటారా
హ్మ్ టీ వీ షో స ఏ మో ఇంట్రెస్ట్ గా ఉంటే చూస్ తను లేకపోతే లేదు
హ్మ్ ఇంకేమేమి ఇంట్రెస్ట్ గా ఉంటాయి మీకు
నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ హ్మ్మ్ ఆ మొక్కలు పెంచడం అంటే ఇంట్రెస్టూ
మ్మ్
మీక్ మీకు మీకు దేని మీద ఇంట్రెస్ట్
నాక్ కు క్రికెట్ ఆడ్డం ఇంట్రెస్టు గ్లో
హు హు హుమ్మ్, హలో వినిపిస్తుందా. హలో వినిపిస్తుందా.
వినిపిస్తుంది. ఆ తర్వాత ఫోన్ లో గే. గేమ్ ఆడ్డం ఇంట్రెస్టు.
ఉమ్.
చదువుకోవాలంటే. ఇంట్రెస్టు.
ఉమ్ ఎక్కువ టైం చదువుకుంటావా, లేకపోతే ఎక్కువ టైం గేమ్స్ ఆడతావా.
కొంజ్.
రెండు సమానంగా చేస్తాను.
హో బ్యాలెన్స్ చేస్తావ్ రెండు. హుమ్మ్ వెరీ గుడ్. ఇంకా. ఇంకేం సంగతులు.
కొంచెం ఫిక్స్. ఎక్స్ప్లోర్ చేయడం అంట్రే ఇంట్రెస్టు.
ఏంటది.
కొంచెం అటో ఇటో తిరిగి లోకాన్ని చ్చు.
ఓ ట్రావెలింగ్.
ఉమ్మ్.
ఉమ్మ్ ఇంక్ ఇంతవరకు ఏమైనా ట్రావెల్ చేసావా నువ్వు.
ఉమ్మ్ మా పక్క ఊరీకెళ్ళాను.
ఉమ్ ఇంకా.
వాళ్ళ ఊరికేళ్ళాను.
ఉమ్మ్. ఓకే మీ ప్రాంతంలో ఉన్న అదు, మీ ప్రాంతంలో ఉన్న అదు. దులు మీ ప్రాంతంలో నదులు, చెరువులు అలాంటివి ఉన్నాయా.
మా ప్రాన్. లేవు గాని మా అమ్మ వాళ్ళ ఊర్. ఇలా ఉన్నాయి.
ఆహా. ఓకే ఓకే మీ చుట్టాలు అల్లు ఊర్లో ఉన్నాయి. ఉహూమ్ ఉమ్ ఉమ్మ్. ఈ వేసవి కాలంలో వెల్. తే బాగుంటుంది కదా.
ఉమ్మ్.
మ్ ఈసారి మామ్మల్ని కూడా తీసుకెళ్లు మీ ఊరికి
మ్ అది మీ ఊరే
హెహెహ్
మ్మ్
మా ఊళ్లోనే ఉన్నాయి అయ్య అన్ని ఆ ఇంకేం సంగతి మళ్ళీ హ్
ఊ ఇంకేముంది ఇంకేం లేదు భోజనాలు చేశారా
ఊ ఆ అయిపోయింది
ఏం కూర తిన్నారు మీరు
అదే చిక్కుడుకాయ ఫ్రై
మ్మ్ హ్మ్
ఇంకేంటి సంగతులు ఇంట్లో అందరు బాగున్నారా
ఒకే మ్మ్ బాగున్నారు మీ ఇంట్లో అందరు బాగున్నారా
మ్మ్ హు హు మా ఇంట్లో కూడా అందరు బానే ఉన్నారు మ్మ్ అది సంగ ఇంకేంటి సంగతులు
ఇంకే ముంది ఏం లేదు
మ్మ్ ఇంకా అంటే
ఈ మధ్య ట్రిప్పుల కి ఎక్కడికైనా వెళ్ళారా
ఈ మధ్యనేేను ఒ కురుకెళ్ళాను మాకు టెన్త్ క్లాస్ వాళ్ళు గెట్టుగెదర్ పెట్టారు
హ్మ్ హు
మామిడి తోటలో పెట్టారు తోటలో పెట్టారనమాట
హ్మ్
ఆ మీన్ చిన్న చిన్ననాటి స్నేహితులు అందరం కలిసాం వెళ్ళి
హ్మ్ హు
హ్మ్ అందరూ వచ్చారు హ్మ్ ఏదో అడుగుతున్నావ్
ఆ రోజు బాగా గడిచిపోయి ఉంటది
అవును చాలా సరదాగా గడిచింది ఆ రోజు చాలా మంద్ ది స్నేహితులు వచ్చారు
హ్మ్
ఇంకా టిఫిన్ స్నాక్స్ టీలు భోజనాలు అన్ని అక్కడే తోట్లో పెట్టారు హ్మ్ సాయంత్రం దాకా ఉండి అందరం సరదాగా గడిపేసి ఎవరు ఇళ్ళ కు వాళ్ళు వెళ్లిపోయాం ఎవరు
హ్మ్ హు
హ్మ్ అంటే మామిడి తోటలో పెట్టారన్నమాట ఆ బాగ జరిగినయి భోజనాలు అయ్యన్నీ బా పెట్టారు స రే మర అయితే మా అబ్బాయ్ వచ్చే టైం అయింది ఉ టనే
హ్మ్ సరే
హ్మ్ బాయ్